వినబడతాందా సిస్టర్
మ్ వినబడతాంది అండి హాయ్ అండి ఏం చేస్తున్నారు
ఆ ఏముంది ఏం లేదు మీరేం చేస్తళ్ళు
ఏం లేదండి ఇప్పుడే ఇంట్లో అంత పని అయిపోయింది ఖాళీగున్నా ఇగ రైస్ పెట్టాలి
అవునా కర్రీ ఏం ప్రిపేర్ చేసిళు మరి
ఇప్పుడ అండి టమాటా ఎగ్ వండాను
మ్ హు
మ్ క మీదేం కర్రీ
మాది టమాటా సిస్టర్ ఈరోజు
అవునా ఇంకా ఏం చేస్తున్నారు మరి
ఏముంది ఖాళీనే కదా ఊర్కేనే ఇట్లా బయట కూర్చున్నాం
మ్ హు
మ్ మీరేం చేత్తాళ్ళు
ఏం లేదండి ఖాళీనే కూర్చున్నా టీవీ చుస్తున్నా ఈ మధ్యలో కొత్త మూవీస్ ఏమైనా చూసారా అండి
కొత్త మూవీసు ఆ ఎ ఒకటి చూస్ అది చరు బానే ఉంది అదేంటిది
మ్ హు
ఏదో ఆ ఇది ఏదో ఉంటది కదా వాడిది అవికాగోర్ తీసింది ఉందున దు గాడు దీసిండు అది ఆ ఏదో ఉంటే దాని పేరు స్టోరీ ఆ అగ్లీ స్టోరీ అని ఆ అదవుదు ఆ అది చూసినా మళ్ళీ ఇంకొకటి ఓల్డెన్ డేస్కు సంబంధించింది ఏదో యూట్యూబ్లో ఉంది కదా సిస్టర్ ఏదో మూవి అదే జు ట్టు ఇట్లా లావు ఉంటడు చింపురు చింపురు ఉంటది జు హలో కామెడీ పర్సన్ అరే గీ జాట్ పాటు మూవీలా ఉండ సిస్టర్ వాడు ఇల్లు కు ఊరి పెట్టుకుంటాడు అయితే ఇల్లే కోల్పోద్ది కూలిపోతది అయ్యో ఇల్లు కట్టలే అయ్యో ఇల్లును కట్టలేదా అతికించారా అంటాడు
తెలీదు నేను చూడలేదు అది
ఆ ఏ చూసుంటారా హీరో తెలుసు అనుకుంటా మీకు అది చెప్తా ఉంటందీ ఇడ్లీ సాంబార్ స్టోరీ చూసిలా ఇడ్లీ సాంబార్ అవునా చూడండి బాగుంటది వాడిది అన్ని పంచుల తోటి మంచిగా ఉంది మూవీ ఇవాళ చూసిన ఆ
ఇంకా పెద్ద మూవీకి ఇట్లా ఏం చూడలేదా అండి
పెద్ది వేస్ట్ అంట అసలు ఆ మూవీ ఫోన్ లో ఓపెన్ చేసినా కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ చూడంగానే ఏచీ ఈ మూవీ ఎందుకు ఇట్టుంది అనేసి మంచిగా కనిపియలే ఇంకా తీసేసిన
చూసాము కానీ ఫస్ట్ కొంచెం బాగానే ఉంది లాస్ట్ లోన అయితే మొత్తం సోదిలా అనిపించింది
ఆ నాకు స్టార్టింగే సోది అనిపించింది సిస్టర్ అందుకే తీసేసిన మా తమ్ముడు కూడా సినిమాకు పోయిండు చ్ తెల్లారు లేచి ఎవరికి చెప్పకుండా పోయిండు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పోయిందంట పెద్ద మూవీ కాని పొద్దుగాల నుంచి ఐదు వందలు వేస్ట్ అయినా చీ వేయి రూపాయలు వేస్ట్ అయినయి అనుకుంటారు ఏమైందరా అంటే ఇట్లా మూవీ పోయినం చెత్త మూవీ అసలు ఎందుకు ఎందుకు పోయినమో ఏమో ఆ ఇంత బిర్యానీ తెచ్చుకొని తిన్నా అయిపోవు అనుకుంటాళ్ళు
పాప మూవీ బాగాలే
మరి సినిమాలలో బాగా సూపర్ హిట్ అయింది డూపర్ హిట్ అయింది అంటారు కద సిస్టర్
ఏమో ఇగ కొంతమందికి నచ్చుంది కొంతమందికి నచ్చదు కదా అందులో ఒక హీరోనే కుస్తీ పోటి క్రికెటర్ మళ్ళీ రన్నరు
అసలు ఇప్పుడు రీల్స్ ఎట్లా చేస్తారు పెద్ద సినిమా చూసి మావోడు నా కాలు నరుకు చెయ్యమంటారు
అంత ఓవర్ అనిపించింది లాస్ట్ లో ఉ
ఇం ఇకే ఇప్పుడు వచ్చే సోసం అంటే ఇప్పుడిప్పుడే వచ్చే హీరోలన్నా మంచిగా ఇతరు గాని మూవీస్ ఈ పరి పెద్ద పెద్ద హీరోస్ అయితే దారుణంగా తీస్తారు ఎట్లయినా నాకు ఫ్యాన్స్ ఉన్నారు కదా వాళ్ళు ఎట్లయినా చూస్తారని
ఆహ అవును మళ్ళ స్టోరీ వాళ్ళ కంటెంట్ ఉండదు అది సొసైటీకి యూజ్ ఉండదు ఏం ఉండదు ఏదో పెద్ద పెద్ద కోట్లు కటౌట్లు తోటి బడ్జెట్ పెట్టి తీస్తే ఏదైనా చూ చూస్తారని ఏది పడితే అది తీస్తారు
అంతే
ఒక మూవీ తీస్తే సొసైటీకి ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు అన్న ఉండాలి ఎంటర్టైన్మెంట్ అయినా ఉండాలి సస్పెన్స్ థ్రిల్లర్ ఏదొ ఒకటి ఉండాలి
ఉండాలి ఇంకా గోపీచంద్గాడయినా బాగాది ఇస్తాడు వాడు ఏదో ఇప్పుడో ఒకసారి ఏదో ఒక మూవీ తీసిన కూడా మంచి కంటెంట్ ఉంటది ఆ మూవీలా
ఆ కానీ జనాలు అట్లాంటిది చూడరూ
చూడరు ఆవును ఉమ్ నేను కూడా అదే అనుకున్న ఐబాబోయ్ అనుకున్న దారుణం అసలు ఇందుకే నేను ఇంకా పెద్ద పెద్ద హీరోస్ చూ మానేసి ఏదైతే మంచిగా అనిపితదో ఈ అదే చూరుతన
మ్మ్
అ ఫస్ట్ అసలు చూసేట వాళ్ళ కన్నే ఉంది లేండి సిస్టర్
ఆ అవును సినిమాలు తీసి
ఆ వాళ్ళ చూడకు చూడకుండా ఒకసారి దమ్కి ఇస్తే అప్పుడు ఉంటది వాళ్ళకు మళ్ళ ఒక ఇంటర్వ్యూ లో ఇట్లా మాట్లాడిండు చ్చి ఇంటర్వ్యూ అంటానా అదే ఆడియో రిలీజ్ లో ఎట్లా మాట్లాడిండో విన్నారా రా రామ్ చరణ్ ది స్పీచ్ ఆమ్మో నాకైతే కోరంగా నవ్ వచ్చింది అస్సలు
ఆ అందులో నాకు టూ మ టూ మచ్ అనిపించింది నేను ఎందుకు తీయాలి సినిమాలు మీకోసం తీస్తున్నా అంటే నాకు కూడా ఓవర్ అనిపించింది
ఆ అది కాదు సిస్టర్ పడుద అప్పుడే ఫస్ట్ కావచ్చు మాట్లాడుడు ఇంతకు ముందు మాట్లాడిండో లేడో అసలు ఇట్లాంటి మూవీస్ ఈ డైరెక్టర్ ఎందుకు తెస్తాడో అన్న నీ అ కాదు కాదు అండడు మళ్ళ తతే ఈయనే ఇంతకంటే ఇంకా మంచిగా నాతో పాటు తీసాను ఏదో ఏదో కవర్ చేస్తాడు
అవునందేనండి
కవర్ జెస్తాడు మళ్ళీ ఇంకొకటి తర్వాత ఏమంటాడు ఆ మన ఆహా ఇంకొకటి ఏమో అంటాడు సిస్ నా ఈ డైరెక్టర్లు వీళ్ళందరూ ఒక్కొక్క సినిమాలు ఉన్న డైరెక్టర్లు నన్ను వెన్నుపోటు ఓడి చెప్తాడూ
నె నుదే లేదంటే రీల్స్ లలో కూడా ఎక్కడ కూడా చూడు కనబల్లె నాకు
నేను ఇంస్టాలో చూసిన అరే గింత దారుణంగా చెప్తాండి ఇది ఇది రీల్ అట్ల క్రి ఎడిష్ చేశిల్లా నిజంగాచెప్ తెన్నాన్ పోయి చూత్తే నిజంగానే ఉన్నది మళ్ల అయ్యోయో సరి సారి వెన్నుపోడు కాదు వెన్నుముక్క వెన్నుముక అంటాడు గోరంగా నవ్వు వచ్చింది ఇగ దాన్నే ఆ ఇన్స్టా రీల్స్లలా పెట్టి ఆ ఏమంటలా అన్న ఆ ఎట్లా అనుకున్నవ్ అన్నకి ఇన్ని రోజులు ఇందుకే మైకి ఇయలేదన్న మాట ఇప్పుడు అర్థమయింది
ఆ ఓ అవునా బాగా ట్రోలింగ్ అయింద
అవును ఇంకొకలు నీకంటే ప్రభాసె నయం మాట్లాడురాదని ముందే ఒ ప్పేసుకొని నేన్ ఓకే సెలవు బాయ్ అంటాడు మిందన్న నువ్వు ఇంత దారుణంగా ఉన్నావ్
అట్లానే ఉంటది అంటే వాళ్ళు కొంచెం రేస్ స్టేటస్ వచ్చి వాళ్ళకి ఫేమ్ వచ్చే వరకే ఇగ ఫేమస్ వచ్చిన తర్వాత జనాల ముందు నటించడం
ఆ ఆ నటనలో ఏం మాట్లాడతల్లో కూడా అర్థమయి అసలు మొత్తం తెలుగు రానోనోతినే తెలుగు గడ్డ మీద పుట్టనన్నోతిగానే మాట్లాడిన్ ఉందా స్పీచ్చు
ఉ అబావ్
వెన్ను పోటుకు వెన్ను ముకకు కూడ తేడా తెల్వకుంటే ఎవలున్నారు సిస్టర్ ఈ రోజు టెల్లా ఆ
అవును తెలుస్తది ప్రతి ఒక్కటి మళ్ళీ ఏదైనా గాని తొందర వైరల్ అయితది. ఇప్పుడున్నా సోషి
అహహు ఆ లేదు ఒక పెద్ద ఆయని నో ఆయిన్ని బాడీ గార్డ్గా పెట్టుకున్నాడుగా
లేత్తే
అదే పెద్ది రిలీజ్ అయిన తర్వాత రామ్ చరణ్ ఉ మరి అది కొంచెం అయితే ఇంకా మరీ ఓవర్ అయ్యందది అసలు ఇంగా.
ఇ
ఉ అంతంత శాలరీస్ ఇచ్చి ఎక్కడ నుంచో ఎవరినో తీసుకొచ్చే బదులు తీసుకొచ్చుకునే బదులు వాళ్ళ ఫ్యాన్స్కే శాలరీస్ ఇచ్చి అట్లయినా పెట్టుకోవచ్చు కదా ఆయన ఫ్యాన్స్ కైనా శాల్ ఇచ్చినట్టుంటది అవ్ హో మంచిగా కమ్ అంటే ఎకనామీ పరంగా కొంచెం కమ్ బ్యాక్ ఇచ్చినట్టు ఉంటాది.
ఇంగ అది వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు కదా మనమేమ్ అంటాం వాళ్ళని వాళ్ళి ఇష్టం వాళ్ళది. వాళ్ళ ఇష్టం అది ఉ
ఉమ్ చెత్తాం
ఉహు
కానీ కంటెంట్ ఉన్నావి చూస్తే తీస్తే మంచిగ ఉంటాది. కొంచెం అయినా కూడా మంచిగా ఆరా చూత్తరు.
అవును అదే
ఉ
ఇంకా చెప్పండి సిస్టర్
చెప్పాలాండి ఇప్పుడు కొత్తగా ఒక సేవ్ ద టైగర్స్ సీజన్ త్రీ వచ్చింది చూసారా. నిన్ననే రిలీజ్ అయింది
సేవ్ ద టైగరా చూల్లే సిస్టర్ నేను ఇంగా
ఉ బానే ఉంటుందండి అది సీజన్ వన్ సీజన్ టూ ఫుల్ కామెడీ ఇది కూడా చూసాము.
అదే జంతువులు జంతువులుక మాట్లాడుకుంటాయి కదా.
జంతువులు కాదు అదే హీరో హీరోయిన్స్ వాళ్ళందరూ ఉండి ఉంటారు
ఆ
ప్రియదర్శి ఇంకా వేరే ఇద్దరితో కలిసి సుజాత జోర్దార్ సిటీ అంటే తెల్సా
అదే ఇంతకు ముందు వచ్చింది అవును అరే దర్శిగాడు వాళ్ళ పిల్లోని స్కూల్ కి తీసుకో పొయ్ మీ పిల్లోడు మా అమ్మాయితో చాల గలీజ్గా మాట్లాడుతున్నాడు అంటే ఏం మాట్లాడుతున్నావ్ర బట్టే ఎ అంటాడు
ఆ అది సీజన్ టూ అండి ఇప్పుడు కొత్తది మళ్ళీ సీజన్ త్రీ వచ్చింది
అవునా మూవీస్ లలో ఉందా సిస్టర్ అదే
అది మూవిస్ కాదండీ జీయో హస్టర్ నాలుగు ఐదు ఎపిసోడ్స్ వెబ్ సీరీస్
ఆ చూడాలయితే నేను కూడ అ బాగుంటది నిజంగా అసలు వాళ్ళ పని మనిషి వాళ్ళ పని మనిషి మేం పె ట్టి పెంచుకుంటాంమం వాడు దుడ్డిని పెంచు
ఆ అవును అట్లాంటివి చూసిన కొంచెం యూజ్ కదా ఏ చూసినంత సేపు ఎంటర్ టైన్మెంట్ ఉంటది
అవును ఇంకొకటి అందులో వాడు కొంచెం మంచిగ చెప్తాడు ఒక ఒక ఋషి ఏం చెప్పిండు అంటే ఏదైనా యుద్ధానికి పోతా అంటే ఒక బలిష్టమైన స్త్రీని పక్కన పెట్టుకొని పొమ్మన్నాడు
అది సీజన్ టూ లో ఉంటది
అవునా
చూస్త సిస్టర్ సరే సిస్టర్ బాయ్ ఓకే కుక్క అరవకు